వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
బాయ్ బాయ్ తీర్గానికి వచ్చినం
తిరగనినికి బా మంచి పనిందండి మేము కూడా బయటికి పోయి తిరిగి వచ్చినంలేండి ఇయల
అవునా
నేను మా నేను మా అమ్మగారు ఎల్లినం అన్నమాట బయట అట్లా సరదాగా తిరుగుదామని
అవునా
ఉ కాదండి పని ఉందని పోయి పని పని ఉందని పోయినామండి సరదాగా తిరగడానికి మాక ఏం పనిలేద అనుకుంటుందా అండి
లేదు తను ఉంటది కాని ఎందుకుండదు
ఆ
కానీ మీ మమ్మీ చాలా మంచి చిర్లో ఉన్నారు
చాలా మంచి వాళ్ళండి నన్ను చ నీ యొక్క కూతుర్ని ఉన్న కదండి అందుకే అదృష్టవంతులు మంచి వాళ్ళు అన్నిీ అండి చాలా ఇన్న ఏంటాండి అ సలు ఏం పాపం తెల్వది ఏం ఏం తెల్వది పాపం
మీరు కూడా చూడనికి మంచి వారులోనే ఉన్నారు ఎవరనా ఒట్టిగానే నమ్మేస్తారు మంచివారని
అమ్ే నేను అమ్మేసుకొని వస్తాను అండి ఎవ ఎవరైనా నన్ను మంచి వాళ్ళు అన్నారంటే అంటే నేనే అమ్మేస్తా అన్నమాట ఎవరైనా నన్ను మంచి వాళ్ళని అన్నారనుకో దుబాయ్కి అమ్మిస్తా అండి మేము
అవునా
దుబాయ్కి మిమ్మల్ని దుబాయ్కి పార్సల్ చేయాలా అండి ఒక ఆయన అడిగిన మమ్మల్ని ఒక ఇరవై లక్షలు ఇస్తారంట మాకు
ఆ
మ్మో మళ్ళా మీ అమ్మ నాన్నలు మళ్ళా నా దగ్గరకు వస్త వచ్చి గొడవ పెట్టుకుంటారు కావాచ్చు వద్దులెండి
ఉ మా అమ్మని అనకు అండి ముందు మా అన్నాల్లు దిగుతారు
ఎవరు దిగుతారండి
అన్నోళ్లు ఎస్ అవును అవును
మీకు ఒక ఏమైనా లవ్ స్టోరీ ఉంటే నాకు చెప్తారా అండి వినబుద్ధ అయితాంది ఎవరిదైనా ప్రేమ కథ
ఎవరి దన్న ఏదైనా మూవీ స్టోరీ చెప్పుకుందాం డైరెక్ట్
ఆ మరి చెప్పిండ్రు నాకు తెలియదిగా ఏదో ఒక మూవీ చెప్పుండ్రి
ఆ నేను ఒక మూవీ స్టోర్ చెప్తాం మీరు గేస్ చేయండి ఏ మూవీ యో అని
ఆ సరే అండి మీరు చెప్తూ ఉండండి నేను అందుకుంటూ ఉంటా త అనమాట
ఆ
చెప్పండి హలో వినిపిస్తుందా హలో
వినిపించడం లేదా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి ఇప్పుడు
ఉ స్టోరీ చెప్తున్నా మరి
చెప్పండి ఆ చెప్పండి మాకు వినిపిడతా వినిపడతాంది చెప్పండి అవునా అండి ఇలా జరిగిందా అండి మా దగ్గర కూడా ఒక ఊర్లో ఒక సంఘటన జరిగిందండి హలో మరి నువ్వు మాట్లాడుతున్నావ్ ఏంది మాట్లాడు హలో అవునా మాకు ఒక స్నేహితురాలు ఉంటా ఆ వినిపిస్ తుంది మాట్లాడండి హలో
వినిపించడం లేదా
వినిపించలే ఇంతసేపు మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి మంచిగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు ఓకే అండి చెప్
ఓకే మీదే కొంచెం అటు ఉంది
మా మా దగ్గర ఫుల్ సిగ్నల్ ఉందండి మాది వైఫై అండి మా సిగ్నల్ బాగుంటది అనమాట
అవునా
అవునండి మీకు ఇవి ఆ మీరు కొత్త బట్టలు కొన్నారా అండి ఈ మధ్యకాలంలో ఏమన్నా
ఏంది
కొత్త బట్టలు
ఆ కొన్నానండి మొన్న రంజాన్ ఉండే కదా తోబు కుట్టి కుట్టించాను ఇంకో డ్రెస్ తీస్ కన్నాడలా
ఎంతయినాయి అండి
ఆయనాయి త్రీ థౌజండ్ వరకు
మూడు వేలా అండి
అవునండి
మాకు అమ్మాయిలకే మూడు వేలు కావండి నాలుగు వేలు ఐదు వేలు అయితాయి మీకు మూడు వేలు అయినాయి అంటే బానే ఉంది కదండి
అది క్లత్ కే థర్టీన్ హండ్రెడ్ సం
అవు అవునండి అయితే మా ఇంటికాడ ఒక ఆ మా అన్నయ్య ఒక ఆయన అడిగిండ అన్నమాట ఎట్లా గుర్ట్ంచుకోవాలి అని మీకు వాళ్ళ గురించి వాళ్ళ చె ఎక్కడ ఉన్నారో చెప్పండి మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్ప
అర్ మీకు మీకు అందరు భలే అడుగుతారంండి ప్రతి
ఆ అంటే నన్ను కనుకు నన్ను కనుకోమంట అయితే నేను అనుకున్నా అనమాట మీ దగ్గర మీరు మూడు వేలే అన్నారు కదా ఆయన పెళ్ళకి ఎక్కడనో కుట్టించుకుంటాడంట ఆయన మీకు నెంబర్ ఇస్త
లేదు లేదు నెక్స్ట్ ట నక్స్ట్ టైమ్ నేనే ను అక్కడి గానీ
ఎందుకండి మీరు గుట్టించుకున్నారు కదా మంచి బాగుట్టలేదా వద్దండి అయితేనే ఇంకొకళ్ళ నైనా కనుక్కుంటలేండి ఈ విషయలా మంచి గుట్టలేదా అండి హలో మల్ల వినిపియట్లేదా అండి మీది అటు ఇటు పోతాందండి ఆ ఇప్పుడు వినిపడతానుండి బాగాలేదండి గుర్న్నారు కదా ఇంకా గుట్టించుకోనిలేండి ఇక
ఆ కుట్టించుకోకండి
ఏమో తెలిసిన వాళ్ళు ఒక అన్నయ్యకి
ఓకే ఓకే మీకు ఫాలోయింగ్ బానే ఉన్నట్టుంది గా సర్కిల్ పెద్దదే ఉన్నట్టుంది
మాది సర్కిల్ అంటే అ నేను చుట్టూ ఉంటారండి నా స్నేహితులు నా మిత్రులు అందరు వాళ్ళేనండి నా బంధువులు
నిన్న ఎటు పోయిరు
మంది ఉనర్
ఈ రోజా నిన్న నైటో బయటికెళ్ళిరు అని చెప్పిరు అండి చెన్ననా
మేము వెళ్ళినమా ఎవరంటరు అర్ధం కాలేదండి నేనేమన్లేదండి అసలు మీరు చెట్లు పెంచుతారా అండి చెట్లు మలి చెట్లు పెంచుతారా అండి మీరు చెట్లు పెంచు తరా
పెంచుతామండి నీళ్ళు నీళ్లు వేస్తాం అన్నం కూడా పెడతాం చెట్లకి అప్పుడప్పుడు
ననబెడ్తారా
నానా అన్నం అన్నంమంటున్నా
అర్థంగాలే అండి అర్ధం మైతలేదండి ముచ్చటా
అంటేహ పెంచుతారా అంటే అవును నీళ్లు ఇళ్లు వేస్తాను న అన్నం కూడా పెడతాను అప్పుడు అప్పుడు
అప్పుడప్పుడు ఆ మేము చాపత్త కూడా పోస్తామండి చాపత్తా నీళ్లు చాయ్ చేసుకుంటారు కదండి చాయ్ తెలుసా అండి మీకు
ఆ చాయ్ న ఫుల్
ఆయతా ఆ నేను ఇప్పుడు తాగుతా అండి అయితే ఆ చాయ్ ఆ చాయ్లా ఉన్న నీ చాపత్తనే మేము చెట్లకు పోసాం అనమాట గులాబీ చెట్టుకి
అవునా ఎక్కడ లేని దరిద్రం అంతా మీ దగ్గరనే ఉన్నట్టుంది ఏందిది
ఏ కాదు ఎవరైనా మీరు మీరు చూ నే నిజంగా అండి చాపత్త నీళ్ళు పోసి చెట్టు పెరుగు తది బియ్యం నీళ్ళు పోస్తే చెట్టు పెరుగుతది తెల్సా అండి మీకు ఒక విషయం
ఏమో అండి ఆడోల్లవి నాక్
ఆ ఆ ఆడోల్ల అందుకే తెలుసుకోండి మీ మళ్ళా మీ భార్య వచ్చినంక మిమ్మల్ని అన్నది అనుకో అడిగింది అనుకోండి ఇజ్జత్ పోత్
మీకు అసలు ఊకే భార్య గురించి ఎందుకు భార్య గురించి ఎందుకు నేను మీ మీ ఒడ చిన్నోని గురించి ఏమన్న అంటున్నానా
అనండి మరి ఎవరు వ అనండి మరి ఎవరు వద్దన్నారు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఈ ఈ విషయం ఉందండి చెప్
నేను అనలేనే ఏం చెప్పను నేను
చెట్లు నీళ్ళివు అన్న మీరు నమ్ముతలేరు మరి ఇంగ మీరు
కొంచం కోపసు కోపస్తుడయ్య రూల్స్ రెస్ట్రిక్షన్ అలా ఇలా పె-పెడితే ఏం చేస్తరు మీకచ్చినోడు
ఇంగా ఆయన వచ్చినోడు ఏం పెట్టినా నిన్ సస్తా నువ్ సస్ నిను సంపుతా అంటా అండి ఇద్దరం చచ్చిపోతాం ఒకక్కటేసారి
అవునా
ఆయనను చంపి నేను చచ్చిపోతా అండి మళ్లీ నేను చచ్చిపోయినాంక ఆయన చచ్చిపోకపోతే హూమ్
అమ్మో
నేను డేంజర్ అండి మీకు తెలువది
తెలుసు అండి
జాగ్రత్త హెచ్చరిక ముందే జాగ్రత్త స-తస్మత్ జాగ్రత్త అంటారు కదండి ఒక సినిమాలో
తస్మాత్ జాగ్రత్త ఏదో బతుకు జత్కా బండి లో
అవునండి నేను కూడా అక్కడెక్కడో విడాకులు ఇచ్చే వాళ్ళకో ఏమో గొడవలు అయితే అవునండి అవునండి రోజా అదే అండి మ్
మీ మమ్మీ ఏం చేస్ స్తున్నారండి
మా మమ్ ప మా అమ్మ గారి ఇ ప్పుడే పాపం బయటికి పోయి వచ్చిరు అలిసిపోయి అడ్డం ప-పడుకున్నారు అన్నమాట
అవునా కొంచం ఏదన్నా సాయం చేయొచ్చుగా
ఇంకా చాయ్ మా ఇం ట్లా ఆపిల్ అంటే ఒక జ్యూస్ ఉంది అన్నమాట అది ఇచ్చిన అన్నమాట తాగినరు
అవునా
ఏ నా హలో అది కింద పడ్డది అ చెప్పండి
ఏం జ్యూస్ తాగినరు
ఏం జ్యూసంటే ఇగ మా ఇంట్లో ఏదో చిన్నపాటి రసం ఉంటది అన్నమాట మేమే చేసుకుంటాం ఆ రసం ఇగ అది తాగినరు
రసమా ఎంగేజ్మెంటా
అర్థం కాలేదండి
రసమంటే ఏందండి ఎంగేజ్మెంటా
రసం అంటే మనం మేము చేస్ కుంటాం లేండి ఒక పుచ్చకాయ పుచ్చకాయ ఉందనుకోండి పుచ్చుకాయ జ్యూస్ అయితది మ మాడికాయ ఉందనుకో మాడి కాయ జ్యూస్ అట్లా ఒక రసం తయారు చేసినా అండి నేనే ఆ నేనే ఒక తయారు చేసినా ఒక కూ ఒక పచ్చడని
ద్దుక కీర్ తెలుసా సోరకాయతోన్ చేస్తారు ఒక తెల్వదా
సోరకాయ అంటే సోరకాయ ఇష్టం గాని కద్దుక కీర్ తెలువదండి ఆ మొన్న ఒక ఫంక్షన్ లో తిన్నా నేను మొన్న తిన్నా మొన్న తిన్నా అండి ఒకటి సరే అండి మరి
ఆ సరే ఓకే